హలో ఏం చేస్తున్నండి అవునా అండి ఉమ్ అవునండి తనకంట మొబైల్ కావాలట ఏ స్తుంది
ఆమ్మో ఇవ్వకండి మొబైల్ ఇప్పుడే అలవాటు చేస్తే బాగు
ఉమ్ అవునండి తను కాని ఆ చిన్నప్పటి నుంచి అలవాటండి మా పెద్ద పాపకి ఆ పెద్ద పాపండి
ఉమ్ ఇట్లా ఉమ్ మా వోళ్ళు ఇప్పుడు కొంచెంమయినంక అట ఇట్ల చేపలు పట్టడానికి వెళ్తారటండి
ఆ
వలలు గిట్లా రెడీ చేసుకున్నారు వెళ్తారని రెడీ అవు తున్నారండి
అయిపొయింది కదండీ
అందులో పడతానికి వెళ్తున్నారు
సాసా
ఉమ్ ఓక స్టోరీ చెప్పాలండి మీకు ఆ ఒక ఊరిలో నాట ఒకత్త అత్త అత్త మావలట అంటే తనకి ఇద్దరు కొడుకులు అన్నట్టు
ఉమ్
ఇద్దరు కొడుకులు వాళ్ళు బాగా వ్యవసాయం చేసి ఇట్లా బాగా అంటే ఎండకు ఎండానక వాననక ఇట్లా బాగా పని చేసేదట వ్యవసాయం పని చేయడం వల్ల తన అమ్మ నాన్న లకు కదా మీరు చిన్నప్పు నుంచి లేలి చదువుకుంటే ఇలాంటి కష్టం ఉండ పొ ఉండదు గదా మంచి జాబ్ గిట్ల చేసుకుందూరు గదా అనేసి అంటారండి
అవునా.
అంటే వాళ్ళకు, ఆ వాళ్ళ ఊరిని ఇడిసిపెట్టి వేరే ఊరికి వెళ్ళి జాబ్ జేయాలంతా. హా ఇన్పిస్. అనేది లేదటఅండి, వాళ్ళకి అందుకోసము వాళ్. ను వేళ్ ఎంత చెప్పినా, వాళ్ళు చదువుకోపోయేదాట, ఎంత ఏది చేసినా. చదువుకోకుంటే ఊకే వ్యవసాయం పని చేేసుకుంటూనే, ఉండేదట అండి.
ఆ.
ఆ అయితే తనుజ్. ఛీ అదే ఒక సంబ, అంటే వాళ్ళ ఇద్దరికి సంబంధాలు ఓచ్చాయట సిటీ నుంచేళ్లి.
ఉమ్
సిటీ నుంచి సంబంధాలు వస్తే వాళ్ళు అన్నరటే గదా మా మేం పల్లెటూర్లో ఉండి ఇట్లా వర్క్ లు ఇట్లా వ్యవసాయం చేస్తాం కదా. పల్లెటూర్ను, ఆ సిటీ నుంచి అమ్మాయిల్ ఓస్తే మేమ్ జేస్. అనేసి వీళ్ అంటారండి.
పల్లెటూరోళ్ళు అంటారు.
ఆ పల్లెటూర్ వాళ్ అంటారు. ఎందుకంటే పల్లెటూరోళ్ళును జేస్కుంటే ఈ వ్యవసాయ గిట్ల. జేస్తారు. సిటీ వాళ్ళు ఇట్లా చేయరు కదా.
హుమ్మ్.
అంటే వ్యవసాయ్, ఉమ్ చేయరానేసి వాళ్ ఓద్దన్టారండి. కానీ, వాళ్ళంటార్ గదా మాక్. కు విలేజ్లాంటే, ఇట్లా సిటీలో ఉండి ఉండి బోర్ గొడుతుంది. పల్లె టూరోళ్ళని చేసుకోవాలని మాకు ఇంట్రెస్ట్ ఉందనీ. అనేసి వాళ్ళంటారు.
హుమ్మ్.
టే, వాళ్ళ అమ్మ నాన్న బలవంతంగా, ఇట్లా ఒప్పియడం వల్ల చేసుకుంటారు. చేస్ కున్న తర్వాత, ఇటు కొంచెం సిటీ ఉన్న వాళ్ళు ఏందంటే చూసి కొందరు నేర్చుకుంటారు, కొందరు నేర్ నేర్కోరినట్టు పనులు, ఇట్ల వసాయ పనులు గిట్లా.
హుమ్మ్.
ఇట్లా బాగా, ఇట్లా నాలుగై ఒక ఫైవ్ సం, ఐదు సంవత్సరాలు ఇట్ల, పది సంవత్స్. సొలాన్కా, ఆ ఐదు, ఆర్ సంవత్సరాల్ దాంక చూశారు, చూసిన తర్వాత, ఇక తోటి అంటే పక్కకనా, ఇంటి పక్కనా వాళ్ళు వెళ్తారు కదా. ఇగా సిటీ వాళ్ళు గుడ్. కూడా ఇగ వాళ్ళు వెళ్తాలు, మేము కూడా వెళ్తాం అనేసి, ఎవలకైనా ఇట్లా వేరే టోల్లు పని జేసుకుంటన్నారు మేమ్ గుడా వెళ్ళాలని, కోరిక ఉంటది కదా. ఆ సంపాదించుకోవాలని కోరిక ఉంటది గదా ఏప్, వీళ్ళకి ఒక పది ఎకరాలు దంగ ఉంటదట. పది ఎకరాలు వాళ్ళే ఇట్లా, వీళ్ళు నలుగురు గదా. ఆ నాటేయడము, కలిబిక్ డము, మందేయడం అనేది అన్ని, వీళ్ళే జేసుకునేది అట. వాళ్ళ భర్తలు, వీళ్ళ బా భార్యలకు నేర్పోదాట. నేర్చి నేర్పేదాట వీళ్ళు నేర్చుకున్నరాట మంచిగా, మనప్ పల్లెటూరోళ్ళ కంటే, వాళ్ళ సిటీ ఉన్న వాళ్ళు, ఎక్కువ పని జేయడమాట, ఎక్కువ పని జేయడం అట, చేసుడు దాంతో పాటు మంచి డబ్బులు సంపాదించుకోవడంమట. ఇవన్నీ జరిగినై అట.
ఉహుమ్.
అంటే పల్లెటూ, పల్లెటూరోలాక్, కంటే సిటీ వాళ్ళు బాగా పని జేసి, డబ్బులు సంపాదించుకొని, వాళ్ళ వాళ్ళ అత్తమావలు అంట టారు గదా, మీరు సిటీ వాళ్ళని ఓద్దన్నారు గదా, ఇప్పుడు పల్లెనే ఇపుడ్ పల్లెటూరోల్ల కన్నా, సిటీ వాళ్ళు బాగా వర్క్ జేసి అంటే ఇట్లా కష్టపడి డబ్బుల్ జం, ఆ సంపాదించ్ ఉన్నారు గదా అనేసి అంటారండి. ఇగ వాళ్ళ కొడుకులు గిట్లా మొహాలు జుసుకొని నవ్వుకుంటారండి ఇగ.
ఉహు బాగుంది. ఇషి అంటే సిటీ వాళ్ళన్ గుడా తక్కువ చేయొద్దు, వాళ్ళు గుడా మన్ మంచిగానే పనీ జేత్తారని, అర్థం ఉంటది దింట్లా.
ఆ అవునాన్
ఉమ్ ఇప్పుడేమ్. ఎవరిది కష్టం వాళ్ళకి ఉంటది కదా తెల్వది కొంతమంది చేస్తారు కొంతమంది చెయ్యరు
మ్ అవునండి ఎసిటీ వాళ్ళు ఉన్న అంటే సిటీ వాళ్ళ అంటే కామ్ వాళ్ళని ఎంత చిన్న చూపు చూడవదు అన్నట్టు అంటే వాళ్ళు కూడా చేస్తారు అనుకో కానీ సిటీలో వ్యా
వాళ్ళు కూడా మంచి వర్కర్సే కాకపోతే తెల్వదు బయటికి
ఆ అంతే మళ్ళ అందరూటి కొందరు ఇట్లా ఊ అంటే పల్లెటూరు నుంచి వెళ్ళే సిటీ వారికి వెళ్తారు కదా కొంచెం వాళ్ళకి ఏంటంటే రూమ్కి వె కట్టుకోవడము ఆ ఇబ్బంది ఇబ్బంది బాగా ఉంటు దండి వాళ్ళకి పర్సిటి పర్ టి. పల్లెటూర్ నుంచి సిటీ ఓచ్చిన వాళ్ళకి. ఇగ కొంచెం రూమ్ రెంట్ కట్టడానికి గుడా చానా ఇబ్బంది అయితది. అదే వాళ్ళది వాళ్ళక్ కై ఉన్నదనుకో ఏం కాదండి. వాళ్ళు తిన్నా చూడరు, తినకున్న ఎవలిని అనారయా.
ఆ
వాళ్ళకి ఎట్లాంటి టెన్షన్ ఉంటది నెల నెలకి రూమ్ కిరాయి కట్టాల ఎంలు కట్టాల అది కొంచం ఎట్లాంటి గ టెన్షన్లన్ని ఉంటదండి
అవును
ఉమ్
ఇంకా అందరివి బాధే ఉంటది మేడం ఎట్లా ఉన్నా
హ్మ్ అను
ఓ
ఇంకా అండి అవునండి మీ ఎప్పుడన్నా తాటికాయలు తిన్నారండి హ్మ్ ముంజకాయలు అంటారు కదా అట్లా అవునా అండి
ఆ తిన్లేదు అంటే ముంజకాయల అని
అంటే ఇప్పుడు కళ్ళు ను అంటే తెల్లగళ్ళు అంటారు కదా దాని చెట్
కళ్ళు తెలుసు కానీ మేము కళ్ళు తాగము నేన్ తాగను అంటే అమ్మ వాళ్ళు ఇట్ల అందరు తా దగనీ నాకు స్మెల్ పడదంగానే హెడ్డేక్ వాథింగ్ వస్తుంది ఎందుకో
అవున అండి మా కాడ ఇప్పుడు ఎండ ఎండ కాలం వచ్చింది కదా అండి తాటికాయలు ముంజకాయలు ఉంటాయండి బాగా తింటాం మా సైడు
అవునా మా సైడ్ కూడా ఉంటావు కాని అంట నేను ఎప్పుడ అంత తి లై ఈతకాయలు వస్తాయి ఈతకాయలు కూడా అమ్మనీక వస్తాయి మా దగ్గర ఈతకాయలు ముంజలు కొంటరు గాని నేను చూ తినలే ఎప్పుడు తినాలి
అవునాండి మేము చిన్నప్పుడు బా అవునాండి మేము చిన్నప్పుడు బాగా ముంజకాయల్ తినేదండి అవిటితోని ఇట్లా బండి లెక్క గిరికెల లెక్క చేసుకుని ఆడేదండి
మీ పిల్లలకి ఇయండి ఇప్పుడు ఆడతార మళ్ళా
ఇప్పుడు ఎండకాలం ఇప్పుడు అదే కదా అండి ముంజకాయల సీజన్ కదా ఇగ కొంచెం అంటే కొంచెం ముదురల దండి మరి లేతగుంటే అందులో బాగడ్ అంటే గడ్డగడ్డ ఉంటది కదండి అది అ ఇంకా బాగా కాదండి కొంచెం కొన్ని రోల్లకయితే అయితే పెరుగుతుంది కదా ఇ అందులో కళ్ళు వస్తుది ఇట్లా తెల్లగా ఇట్లా గడ్డలెక్క వస్తది కదా కొంచెం ముదిరితే మంచి టేస్ట్ ఉంటుదండి అ టని ఇ మీరు సిటీలో ఉండడం వల్ల అన్ని కొనుక్కోవడం కదండి ఇక
అన్నీ కొనుకోవడమే ఉంటది మాకు ఇట్లా చె ఉంద అన్నట్టు ఏది ఉండదు
అవు
ఇగ అన్నీ అనుకుంటాంమ్ ఏమో కాట న్నా అనుకున్నా ఈతకాయల్ అయినా ఏ దైనా జాముగాయలు చెట్టు ఉండయి గాని ఆ కాయల్ గాయవు
అయ్యో
మా ఇంట్లో పనస చెట్టు ఉంది మేడంమ్ మా ఇంట్లో ఇప్పుడే పనసకాయలు కాస్తున్నాయి
అవును అంటే మీరే మీరే తింటారఅండి వాళ్ళకి
ఎవరికని ఇస్తాం ఫస్ట్ టైమ్ కదా అది ఖాతా ఫస్టూ పన్ను వన్నాగా దేవుడి దగ్గర వేసి ఇస్తాం అందరికి ఉమ్
మా ఇంటికాడ అంటే జామ చెట్లు ఉంటాయి అంటే పుప్పాయి కా పుప్పాయి చెట్లు ఉంటాయి అవునండి కాస్తున్నాయండి
మంచి చెట్టు మీద పనులు మంచి తినొచ్చు మా దగ్గర అయితే అన్ నువ్వే కొనుకోవచ్చుకోవాలి
మ్ మర్ ఇప్పుడు మార్కెట్లు అమ్మేటి కూడా కల్తీ కదా అండి మా మందరికి ఇట్లా కూడ తదా ఆపరేట్ అనేసి అవి బాగోవండి బాగా తీయక్ కూడా ఉండవు అండి మంచి గ ఉండవు అది మ్ ఇగ న్యాచ్ రల్గా ఇట్లా మేము మడించుకుంన్నా నయఆడ్డ్ మంది. ఇట్లేం గుండా కుడతలేం కాబట్టి బాగుండేయండి మా ఇంటికాడి ఇ జామ్ కాయలు అన్నా కూడా జామ్ కాయలు కూడా బావుంటాయ అండి మా కాడ జామ్ కాయలు ఇట్లా ములక్కాయ్ కాయలు కూడా మాకు ఇంటి పక్కన ము ములక్కాయ్ చెట్టు ఉన్నాద అండి
అవునా
ఆ రేజన్ నిన్ననే మొన్న చేసుకున్నామండి పపుచారు బాగా బాగా అనిపించ్చిద అండి ము
మా దగ్గర అయితే ములక్కాయ్ చెట్టు వనుక్కోవాలి మా చెట్లు ములక్కాయలు వక్కొచ్చుకోవాలి మాకుయ ఇగ కాల్ చే రోజు అంగడి ఉంటద అండి అడకేళ్ళ అన్నిీ అక్కడ అవైలబుల్ లూ అంటే రోడ్స్ కానీ ఏది గాని అన్ని దొరుకుతాయి మేము అన్ని అన్ని ఆడ్నుంచే కోనుకోచ్చుకుంటామ్
అవునా ఎక్కువ రేడ్ ఉండదఅండి మీక్ ఆడ
ఎక్కు ఉంటాది ఒక్ పొప్పు అంటే మేడం యాభై రూపాయలు ఆర్ భై రూపాయలు అంటా
వామ్మో మేమ్ బేస్ట్ ఉన్నట్ట్ ఉందే
అవే రూపాయలు కేజీ ఎట్లా ఉంటంది అవును మీరు చాలా బెటర్ ఇప్పుడు జామ్ కాయలు అయినా ఏదైఅయినా ఫుల్లు రేటంఅండి ఇప్పుడు టమాటా అని ఇప్పుడు కొంచెం సీజన్ తగిన ఎండాకాలం మొత్తం కొరైటమ్ హ్ము
ఇప్పుడు మాకు అరడి చెట్టు కూడా ఉన్నద అండి ఆరడి చెట్టు ఆరక్క యారటి కాయలు కూడా తింటామ అండి మేము పండ పెట్టుకున్నవి
హ్మూ
మన ఇప్పుడు మార్కెట్ లా అవి గో తినే కన్నా ఇవి మంచి వండి బాగా తీయకుం టే నైట్ బాగుండవు అన్నట్టు
హు పండేటి
టవ్వి ఇంకా అంటే మీరు అంటే కోళ్ళని నాటుకోడి ఎప్పుడున్న తిన్నారఅండి స
తం మండి కని నాటుకోడి తిన్నాం కాని అంత కొనుకోోవాల అది కూడా బయట పోయి ఇక్కడ లోకల్లా మా దగ్గర పెంచుతారు గాని అవి చనిపోతా అన్ ఆ పంపిని అంత స్టేజ్ దాంకరావు
నాటికోళ్ళు తింటే మంచిదఅండి ఎందుకంటే ఇప్పుడు బయలుేరి కోడి అనేదీ జుట్టు వండ ఆమిటి ఇంజెక్షన్ చేస్తారు కద అండి
మ్మ్
అవి బాగోవు ఇవి నాటికోళ్ళ అయితే ఇ మన ఇల్దిగా ఇ బు ఇంటి పక్క కనుండి ఏమన్న ఉన్నయ్ గూడా అవి తినుకుంటుండి ఇంజెక్షన్ ఇట్ల ఇయం గదా అవి బాగుంటయండి మీస్ సిటీ వాళ్ళు ఎవ్వలైనా, మా నాటుకోళ్ళని బాగా ఇష్టపడుతారండి. ఉం
మేడం ఓకే అంటే నేను మళ్ళా ఏస్సాను
ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత జేయండి, మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేస్.
సరే సరే
ఉ